ఆ చెప్పురా
చెప్పండి ఇంకా ఏం సీరియల్స్ అలాంటివి ఏమన్నా చూస్తరా.
ఆహా లేదు చూడను ఇంట్లో ఉంటే చూస్ తను ఒక్క సీరియల్ నైన్ కి వస్తది కదా ఒకటి స్టార్మాలో గుండెనిండా
గుడి గంటలు
అవును అదొక్కటి జూస్తా జోక్స్ మంచిగా అనిపిస్ బాలూ
అవునవును
చుస్తవా నువ్వు సీరియల్స్ అవునవును ఇంట్లో ఉంటే కన్ఫాంగా చూస్తది గ
ఒకప్పుడు అన్ ఉంది ఫోన్ లో కూడా జీ ఫ జీ స్టార్మా రీచార్జ్ చేస్కుంటా
ఊమ్
దాంట్ల నుండి కూడా చూస్తా అప్పుడప్
ఓకే హుమ్ హుమ్ ప్రోగ్రామ్ అంటే బిగ్ ఆ బిగ్ బాస్ ఒకటి చూసేదాని ఇంకా ఏం చూడట్లేదు
ఆ హ
హు మ్ ఆ వెల్తా మొన్ననే ఒచ్చా నేను ఉగాది మేమ్ మేమా దసరా సంక్రాంతి ఆల్మోస్ట్ అన్ని చేస్కుంటాం హు మ్ మీరు మొన్న ఉగాది ఎట్లా సెలబ్రేట్ చేస్కున్నారు
ఇంకే ఉగాది పచ్చడా మరి అవ్వి
ఉగాది ఎట్లా చేస్కుంటారు అవునవును పచ్చడి ఎలా చేస్కుంటారు చెప్ ప్తారా మాక్ కొంచెం ఏట్లా చేస్కుంటారో ఆ
ఉప్పు కారం మల్లీ మామిడికాయలు
అవును ఆ అవును
యాప పూతా
మ్ తీపి చే అవును తీపి చేది వగరు మ్మ్ తీపి కోసం బెల్లం ఎస్తాం అది వగరు కోసం మామిడి కయ చేదు కోసం వేప పూతా అలాగే పులుపు కోసం అదే చింతపండేస్తాం కారం ఉప్పు కొబ్బరికాయ ఆరు షేడ్రుచులు ఉంటాయి కదా
మ్ మ్మ్
మ్ మ్మ్
ఈగ ఏళ్ళే వాళ్ళు ఏళ్తే టెంపుల్క్ ఏళ్తారు ఈవినింగ్ చనగపప్పు బూరెలు జేసి
అవును
ఆ
బా కొందరు బొక్ భక్షాలు అంటారు కొందరు బూరెలాంటారు ఆంధ్రాలో బొబ్బాట్లటారు పుర్నాలు
ఆ ఇక్కడ మా సైడ్ పూర్ణాలు అంట్రూ
ఆ మేం పూర్ణాలని ఎలా అంటాం అంటే ఇట్లా రౌండ్ గా బాల్స్ లా చేేసి వాటిని ఆయిల్లో వేయిచ్తార్ గా ఎలా
ఆ ఆ
వాటిని పూర్ణాల్ అంటాం మేము ఆ
మేమ్ అలా కాదు ఇట్లా లాటి ఇచ్చి చేస్తార్ చూడు దాన్నే అన్
ఆ ఆ మేన్ కూడా అంతే బూర ఆ బూరెలా అం
అహ
మ్ దాంట్లో ఎట్లా అవును ఉమ్ దాంట్లో నెయ్యి ఎసుకొని తింటారా లేకుంటే నెయ్యి పెట్టుకొని తింటార
నెయ్యితో కలుస్తాం
ఆహ్
ఉమ్ ఇంకా పైనుండి ఎసుకునే వాళ్ళు ఎసుకుంటారు నచ్చిన వాళ్ళ ఇంట్లో ఉమ్
అంటే ఇట్లా కొం
అంటే కొందరు అంటే స్వీట్ బెల్లం తోటి చేసుకున్న వాళ్ళు నెయ్యి ఎసుకొని తింటే బాగుంటది చక్కెర కల్ప్త రు చుడు వాళ్ళంతా నెయ్యి వాడరు అవ్న్
అ మేమైతే మా ఇంట్లో మా డాడీ అయితే ఇట్లా పచ్చి మ మ్యాంగో ఉంటది కదా దాన్ని చిన్న చిన్న ముక్కలు చేస్ సి వాటిని మిక్సీ పట్టి చట్నీ చేసుకుంటారు ఆ చట్నీతోన్ తింటారు బాగుంటది అ టేస్ట్
అంటే స్వీట్
అవును అంటే స్వీట్ మరి అంత స్వీటేం ఉన్ అది కారంగా ఏమి ఉండదు పుల్లగ్ ఉంటది
ఆహా
ఉమ్ అవును
అట్లా అప్పుడప్పుడు రైస్ తోటి తింటాం పికిల్
ఆ అంటే అది నిల్వపచ్చడి కాదురా పచ్చి మ్యాంగో ఉంటది కదా ఆ ఆ అవును రైస్ లో కూడా బాగుంటది అవును ఉమ్
ఉమ్ ఇంకా టమాటా చట్నీ ఎట్లా చేస్తాము మిక్సీది అలా చేయడం
ఉమ్
అవి టిఫిన్స్ లో కూడా బానే ఉంటది
అవును టిఫిన్స్ లో కూడా బాగుంటది ఇడ్లీ దోశ ఉమ్
ఆ ఇంకెమ్మరి బయటికి ఎటైనా ఎళ్తారా
ఇగా సండే టైమ్ లో అప్పుడప్పుడు ఎళ్తాం లేదంటే ఏదైనా వర్కుంటే మూవీస్ కి మూవీస్ ఎంవేళ్ళను నక్ నచ్చదు థియేటర్ కెల్లీ చూడడం ఎందుకొ నాకు నచ్చదు
ఉమ్ ఉమ్ నేను ఇంతవరకు ఎల్ ల్ల లేదు థియేటర్
మార్నింగ్ మ్ అవును నేనైతే లాస్ట్ ఎప్పుడు వెళ్ళినా అంటే బహువలి వన్ అది ఇప్పుడు కాద్ నా సెవెన్ నాకు థెలిసి నేను సెవెన్త్ క్లాస్ లోనో, లేదంటే సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఏలినవచ్చు
నేను అసల్కి థియేటర్కే ఎళ్ళలేదు.
వెళ్ళినావే ఒక టూ ట ఆ త్రీ టైమ్స్ ఎళ్ళినారా నేను ఒకటేమో మా ఫ్యామిలీ అందరితోనే ఎళ్లినం పెద్దమ్మ వాళ్ళు మమ్మీ వాళ్ళు ఆ అక్క అన్నయ్య వాళ్ళందరూ అది ఎం మూవీ అంటే ఎవడు మూవీ అప్పుడెప్పుడు ఎల్లిన చిన్నగున్నప్పుడు అనుకో మళ్ళి ఇంకా బాహుబలి అది డాడీ, నేను, తమ్ముడ్ ఎలినం మ్ మహానటి ఇంక అంతే మహానటి లాస్ట్ మూవీ ఇంకా నాది. అది కూడా ఫ్యామిలీ అందర్ తో నెల్లినం
ఆ
అతే మస్తు ఉంటది మహామట్ మహానటి మూవీ మొత్తం ఇగ సా అవును సావిత్రి గారి కథ కాబట్టి అంటే స్టోరీ కదా. సావిత్రీ ది మొత్తం స్టోరీ అవును
అసలు అండంగాని ఓల్డ్ మూవీసే బావుంటది.
అవును రియల్ స్టోరి అది ఇంకా రియల్ స్టోరిగదా.
ఉ అమరన్
దాంట్లో అయితే ఉ అవును చూసా నేను కూడా అమరన్ బావుంటది. ఆ
కోర్టు మూవీ కూడా బానే ఉంది.
అది కూడా రియల్ స్టోరీనా?
ఆ అదే అంత ఐడియా లేదు.
అది గాదుగానీ తండల్ తండేలా తండే అవును అది రియల్ స్టోరిగానంట.
తండేల్ రియల్ స్టోరీ అవును మళ్ళీ రాంబాయి అనేసి అంటారు కదా.
అవును రాంబాయి మూవీ ఉమ్ అది కూడా అద్ అది రీసెంట్ గానే వచ్చింది గా మూవీ.
అవునవును అది రియల్ స్టోరీ అంట. చూస్తాం మొబైల్లో ఇప్పుడు అది హా
ఎందుకు మూవీ రూల్స్ లో వస్తది కదా.
మూవీ రూల్స్ లో వస్తది కానీ అంత క్ ఇక అప్పుడప్పుడు చేస్తారు చాలా ఎక్కువ అంటే అది దీంట్లో ఎస్స్తాం బప్పం, ఐబొమ్మ అనేసి ఉంటదిగా. దాంట్లో ఎస్తు ఉండే ఎక్కువ
దాంట్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ, మూవీ రూల్స్ లో డౌన్లోడ్ చేయాలంటే ఇంకొక వే దేప్ కావాలి అవును ఊ
డైరెక్ట్ వస్తాయ్ డౌన్లోడ్కి
అవును ఆ
ఇది ఆన్లైన్ చూద్దామంటే నెట్ ఫాస్ట్గా నడవాలి లేదంటే స్టక్ అవుతే పోద్ది.
మ్
దాంట్ లో యన్ తాం ఎవరైనా మా తమ్ముడు వాళ్ళు వాళ్ళు వీళ్ళు డౌన్లోడ్ చేస్తే చూస్తా.
మ్
ఉమ్ అయితే లేదంటే చూడ
మ్ ఇంకా
చెప్పాలి
చెప్పాలి తిన్నావార మరీ?
తిన్న అక్కయ
ఆ ఏంటి స్పెషల్?
క్యాపీస్క
అ హా కాలేజ్ ఉందా ఈరోజు
ఉండే కానీ ఎళ్ళలేదు
ఎందుకు మరి
ప్రాక్టికల్స్ అయిపోయినాయి కదా ఎల్లం ఇంకా ఎగ్జామ్స్
ఉమ్
ఉమ్ ఇంకా ఎగ్జామ్స్ కి ముందు ఒక టూ డేస్ హాల్ టికెట్ కోసం వెళ్ళి తర్వాత ఎగ్జామ్స్ అయ్ పోయినంక వన్ మంత్ గ్యాపిచ్చి సేలబస్ స్టార్ట్ అయినప్పుడు వెళ్తాం మ్
మ్ మ్
మీకుంటాయ ఎగ్జామ్స్
ఆ ఉంటాయి మిడ్స్ సెమ్స్ ప్రతి సేమ్ కి ఆ సి మాకు ఎయిట్ సెమ్స్ ఉంటాయి
అ హా
ఆ ఆహా
మ్
ఉమ్ మాకేమో ఎయిట్ సేమ్స్ ఉన్నాయి మ్ మ్
అ
ఓకే రా మరి
ఆ ఓకే అక్కయ